హలో
ఆ డబ్బైతే తీసుకోలేదు గాని ఇంట్రెస్ట్ అసలు కట్టాల్సి వస్తుంది ఈ మంత్
ఓకే ఓకే దీంతో అయితే ఐదు కాల్స్ అయిపోయినట్టేనా నాతోటి ఇది మ్
ఊ మ్
అంతేలే రేపు ఈవినింగ్ ఏ టై ఆఫ్టర్నూన్ ఏ టైమ్ లో ఫ్రీగా ఉంటావు
ఇప్పుడు మాములు ఫోన్ కాల్స్ చేస్తా ఉ
ఆ ఓకే ఆఫ్టర్నూన్ టైమ్ లో అట్లా ఒకసారి మామూలు కాల్ చేస్ సి యాప్ ఓపెన్ చేసుకోమని చెయి మాట్లాడుతా అన్నారు ఇద్దరిని అడిగి నంబర్లు
ఉమ్ ఉమ్
ఇంకొకటి షైని అని ఉంది మాత్రము నేమ్ తో ఉన్న నెంబర్ మాత్రం మా అక్క కూతురుది ఆ పిల్ల ఈవినింగ్ అయితేనేంటంది కాలేజ్ కి వెళ్ళిపోద్ది కదా
ఉమ్ ఇంకోటి ఏమంటే. రేపు వాళ్ళు ఉంటే నేను మాట్లాడ్లేను.
ఆ రేపు కాపోతే ఎల్లుండే, నీకేప్పుడు వీలుంటప్పుడు, వాళ్ళు ఇంక వాళ్ళ బిజీ గాని. ఆ కానీ దిల్ దీనికి టైం ఏమన్నా ఉందో లేదో తెలిలే నాకు.
అవునా ఎన్ని రోజులు అనేది. మామూలుగా అయితే ఒక వన్ వీక్ ఎమన్నా ఇస్తాడన్ నాకు తెలిస్. ఆ చూస్తా ఎంత త్వరగా అయితే, అంత త్వరగా కంప్లీట్ చేసుకోవడానికి. వాళ్ వచ్చినారు గాదా.
పట్టదుగా అయ్యే దాకా
అదే అదే అదొక ప్రాబ్లమ్ నెక్స్ట్ ఆ నెక్స్ట్ వచ్చేసి ఏమంట్ టే వాలేకపోతే, ఆఫ్టర్నూన్ కొంచెం నేను తినేసి త్వరగా నే వెళ్ళిపోతా. వన్ అవర్ బ్రేక్ అయిత్ ఈ దిసుకొనేను ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ తినేసి వెళ్ళిపోతా. అయితే నా దగ్గర వర్క్ చేసే వాళ్ళు ఉన్నారుగా. దా వాళ్లకేమీవేల్ తెలియదు ఇంగా మనం బయటకు వచ్చి మాట్లాడము, వాళ్లకు కొంచెం మనము ఛాన్స్ ఇచ్చినట్టు అయిపోతది. పర్సనల్స్ కాల్స్ చేసుకోకూడదు అని చెప్తాం కదా. అందుకోసము ఆలోచిస్తాన అంతే చూస్తా వాళ్ళు లేకపోతే ఎవరు మా హెడ్ వాళ్ళు లేకపోతే. ట్రై చేస్తా ఒక్కొక్ కాల్లన్నా కంప్లీట్ చేసుకో, ఒక్కొక్కరితో ఒక్కొక్కరోజు. కంప్లీట్ చేస్కుంటారు. దాదాపు హాఫ్ ఆన్ అవర్ పడ్తాంది గదా. మనక్
పడ్తదిగా నాలుగైదు రోజుల్లో చేయాలంటమ్మా.
ఉమ్ వచ్చిందా? మెసేజ్
అంది ఆల్రెడీ పాత మెసేజ్ లో చూసా, టాస్క్ అసైన్ అయినాక ఫోర్, ఫైవ్ డేస్ లో కంప్లీట్ చెయ్యాలని
ఓ ఈరోజు నుంచి స్టార్ట్ అయినట్టేనా ఇంగ నాక్
ఆ అంతేగా, నేను మొన్న స్టార్ట్ చేస్ సాను నాకు ఇంకా రెండు కాల్స్ ఉన్నాయి. నీది అయిపోతే నేను చేస్తా, టూ కాల్స్ అయిపోత్ది.
ఓకే ఉమ్ సరేలేే
నీది అయిపోనీలే, ఇది అయిపోతే నీకు ఫైవ్ అవుతాయి. నాకు ఇంకా టూ ఉంటే ట్వంటీ అయిపోతాయ్. ఆయ్ అమ్మాయి ఏమో బిజీగా ఉంది. ఇంకొక అమ్మాయి మన ఫ్రెండు లేదంటే, తన్నీ కూడా చేయమని చెప్పా నేను చెయ్యలా.
ఆహ ఉహ్ నేను మాట్లాడలేద్లే తను చేసిందా నాకు. చేసినట్టు గుర్తులేదు. చేసినారా ఇద్దరూ, వాళ్ళ చెల్లి ఇద్దరు చేసినారా.
వాళ్ల చెల్లి దాంట్లో ఎక్కించిందంట. యాప్ వాళ్ళ అమ్మకి ఎక్కించిందంట. మాట్లాడదామని అన్ని ఎక్కించ్ పెట్టాను కానీ వాళ్ళు మాట్లాడలేకపోతున్నార్, అంతసేపు అని పెట్టేసింది. పెట్టేస్తున్నారంట కట్ అయిపోతుంది అంట. లేప్త పెట్టేస్తున్నారంట. పోలేదని చెప్తుంది మరి
వాళ్ళు రెగ్యులర్ గా మాట్లాడేది. పేరు బిల్యూస్ ఇప్పుడు. మనం మాట్లాడ్నం కదా కాన్వర్జేషన్.
ఆ అలానే ఉండాల కాన్వర్జేషన్ మేం సూర్లు పేర్లు ఏమి మెన్షన్ చేయకుండా. మోస్ట్లీ మేమైతే, మా అక్కళ్ళు, మా బంధువులు, మేమంతా కుర్ల గురించి రెసిపీస్ అనమాట. అహహా ఆ రెసిపీస్ గురించి, మస్ మా స్కూలో మొన్న కమ్యూనిటీ ఈటింగ్ జరిగింది. ఫోర్త్ క్లాస్కి మొత్ అన్ని క్లాస్కి లే నేను ఫోర్త్ కదా. క్లాస్ టీచర్ అయి తే మొత్తం. అందరు పిల్లలు వాళ్ళే లంచ్ తెచ్చుకుంటారు. నేను కూడా తెచ్చుకోన్నా, తీసుకెళ్ళమన్, తెచ్చుకోమన్నారు. అందరూ వెజ్టేబుల్ రైస్ యే ఒక్కళ్ళు వెరైటీ లేదు ఒక్కళ్ళు ఇద్దరు పులిహోర తప్పించి మీల్ మేకర్ రైసు స్వీట్ కార్న్ రైస్ వెజిటబుల్ రైసు గోబీ రైసు అబ్బా విసుగు వచ్చింది నాకు
ఒక ఒక ఆడ్ చూసినాలే నేను నీకు పన్నీర్ అంటే ఇష్టం అంట కదమ్మా అనేసి పన్నీరు పుల్కా పన్నీరు ఫ్రైడ్ అన్ని పన్నీర్ ఐటెమ్స్ే చస్తుంది అమ్మాయిలా చూస్తు ంది అంటే పన్నీర్ అప్పటికి విరిక్తి అయిపోయింటంది ఇంకా
ఆ
మళ్ళీ లే పేరెంట్స్ అన్ ఆ పిల్లలు అంతే లే తింటాన
అంతే తింటున్నారు ఎవరు ఒక ఇద్దరు మాత్రం పులిహారు పెట్టుకొస్తే అంత కమ్మగా అంట పించిందో నాకు నోటికి అది వాళ్ళు పిల్లలు అసలు ఎంత బాగా తెలుసా ఒక ప్లేట్ తెచ్చింది ఒక అమ్మాయి వాళ్ళు ఏం చేస్తారు గ్రూప్ ఇట్లా కూర్చోెట్టేసి వాళ్ళ అందరిని ఫొటోస్ వీడియోస్ తినేటప్పుడు ఆ వంటలు అన్నిీ తీసి వీడియో చేయాల అవన్నీ నేను తీసుకు తీకునే లోపు ఇంకో సెక్షన్ తీసుకుని వచ్చే లోపు ఆ పిల్ల ఏం చేశారు ఒక ప్లేట్ లో మొత్తం వాళ్ళు తెచ్చుకున్నయి అన్ని రకాలు ఒక్కొక్క ముద్ద ఒక్కొక్క ముద్ద నాకు తీసుకు పెట్టారు చక్కగా తీసి పెట్టేసి అప్పుడు తిన్నారు అసలు నాకైతే భలే మొత్తం ేసింది మేడం ఇదిగండని తెచ్చి ఇచ్చారుా ప్లేట్ నేను ఏం చేస్తాను నేను ఆల్రెీ వెజిటబుల్ అస్ తీసుకెళ్ళ కదా వాళ్ళంత ప్రేమగా పెట్టినప్పుడు త ఆ మేము కూడా తీసుకెళ్ళి నేను కూడా ఫస్లా సజెస్ట్ వెళ్ి అదే కదా చిిత్రం చెప్తుంది నేను మా పక్కన మేడం కూడా మష్రూమ్ రెస్ట్ చేసుకొచ్చిందాం కూడా ఈ ట్రెండ్ అట్లే ఉందిలే అనుకని వాళ్ళు అంత ఇదిగా క్లోజ్ గా ఉ మన అయితే నువ్వు విజ్యయి మనం అజయ్ అనుకునే వాళ్ళము వాళ్ళ అట్లా ఏం మాట్లాడుత కోవాల నేను ఎవరైనా మాట్లాడతారామని చూసాను ఎవరి కాళ్ళు అట్లే ఉన్నారు ఇంకా నఊరుకొని నా పటికి నేను తొందరగా అయిపోద్ది కదా అని దీనే చేసుకుని వెళ్లే ఇంక నేను తీసుకెళ్లిిన రై ఏం చేస్తాను పిల్లలందరిక నా బాక్స్ అంతాని చేసే ఇంకా వాళ్ళు నా కోసం తీిసి పెట్టింద తిన్నా నేను ఇంకా ఆ రోజు
ఉ అవునులే ఎక్కువ తక్కువ అవుతుంది గానీ
ఆ అమ్మా ఎక్కువేనమ్మా ఒక్కొక్కళ్ళు అసలు ఎంతెంత పెట్టినారు ఇంకా స్వీట్స్ మళ్ళా ఒక అమ్మాయి రజున్ తీకచ్చింది ఇంకొ పిల్ల రసుగుల్ల ర వచ్చింది ఇంకొక అమ్మాయి మళ్ళా కేసర్ అని లాస్ట్ లో అనమాట మళ్ళా స్వీట్స్
ఏ
సరిపోయింది నాకైతే భల వచ్చటేసింది ఆ పిల్లల అంతా భైనంగా ఒకొక్క ముద్ద ఎంగిలి చేయకుండా ఫస్ట్ నాకు పెట్టి ఒక ప్లేట్ లో ఆ ఒక ప్లేట్ లో నాకు పెట్టి నాకు ఇచ్చి దాన్ని
వాల్ తని మధ్యలో ఫోర్త్ క్లాస్ పిల్లలే
ఫోర్త్ క్లాస్ పిల్లలకే అది ఇసలా అది అది మా సెక్షన్ పిల్లలే మళ్ళా నా పక్క సెక్షన్ వాళ్ళకి అట్లా ఏం లేదు స బరంగా దినబడేసి తింటా తింటా ఇచ్చారంట వచ్చా మేడంకి అమదే అంటుంది తింటా తింటా పిల్లలతో నిజ నిజంగా మనం మింగిలినట్టు ఎవరు మింగిలి ఎవరు
అదే
మాకు ఇప్పుడు వాళ్ళకి ఫోర్త్ అయిపోయి ఫిఫ్త్ ఫిఫ్త్ స్టార్ట్ అయిపో అపోయింది వీళ్ళకి ఆ వాళ్ళు క్లాస్ టీచర్లు మారుస్తామంటే ఏడుపు కాదు పిల్లలు అసలు వాళ్ళ తక్షణ వాళ్ళు హ్యాపీగా పంపించేసినారామ్ని అయితే ఒక్క రోజే మార్చేరలే ఎందుకంటే మళ్ళ ఈరన్ మీరే ఉంటే బాగుంటదిలేని ఆ రోజు మంచి రోజుని మార్చేసి మళ్ీ యాజ్ యూజువల్ మేమే వీళ్ళకి
ఆ
ఒక రోజుకే అసలు నే ఏ క్లాస్ కుంటే ఆ క్లా కు వాష్రూమ్ కని చెప్పొచ్చేది పల్లు వాటర్ కని చెప్ప వచ్చేది వాళ్ళ ఎఫెక్షన్ అయిపోయారు
ఏ వాల్ల ఇన్చార్జ్ వాళ్ళు
ఏమంటారు ఆ నేనన్నా ఇట్లా నాతో పాటు ఇంకొక అమ్మాయి ఉంటుది ఆ అమ్మాయికియితే వేరే బ్రాంచ్ క వేసారనమాట ఆమె అయితే పొరపాటు మళ పిల్లలు ఇక్కడే ఉన్నారు వచ్చిందంటే శోకాలు పెట్టటి ఎడుగుతారు ఆమె దగ్గరికి పరిగెతి
ఆహా ఆ
ఇద్దరమే అట్ల పిల్లతో బాగా మింగిల్ అయింది మిగిలినళ్లతో అటాచ్మెంటే ఉండదు పిల్లకి ఏంటో అసలు ఇద్దరం ఇరే చేరాము బాగా మింగిల్ అయిపోయినారు పిల్లలు అంటే మా క్లాస్ వాళ్ళోళ్లే పక్కనోళ్ళను నేను పెద్దగా పట్టించుకోను మళ్ళ
అవునులే
బాగా చూసుకుంటా ఇంక ఎవరు ఎట్టాంటోల్లో మనకు తెలీయదు కదా ఆ పిల్లలు స్నాక్స్ అయినా గానీ బ్రేక్ మన ఇక్కడే ఉండాలి మనమైతే మన పాత స్కూల్లో స్టాఫ్ వెళ్లిపోయే వాళ్ళం కదా బ్రేక్ అయితే
అవును
అట్లా కాదు మనం అక్కడే ఉండాలి స్నాక్స్ బ్రేక్ టైమ్ లో ఏ క్లాస్ లో ఉంటే అక్కడ తెస్తారు స్నాక్స్ టైం గానే తీసుకొచ్చి ముందు నాకు ఇచ్చే తింటారు పిల్లలు మేడం తీసుకోండి వద్దన్న వినరు చేతిలో పెట్టి వెళ్ళిపోతారు ఒక్కోసారి అరుస్తా ఆ రకరకాల స్నాక్స్ వస్తాయి మళ్ళీ ఎందుకు ప చూస్తే పిల్లల దగ్గర తిన్నాం అ నేనింకా తొందరగా తీసుకోను కొంచెం ప్రాబ్ల మ్యాటిక్ లేరు ఓకే అనుకున్న వాళ్ళ దగ్గర ఎప్పుడన్నా తీసుకుంటాగానే ఎప్పుడు కరుస్ తిట్టేసి పంపించేస్తా ఎనక్కి
ఉ
మల్ల రోజు ఏడ తింటాం పిల్లల దగ్గర కూడా అని వెరైటీ వెరైటీ స్నాక్స్లు వస్తాయిలే
అదే
వాళ్ళ రూమ్ ఉన్నప్పుడు కొంచెం తీసుకునేదాన్ని ఇప్పుడు మా రూమ్ చేంజ్ చేసి ఫ్రంట్ కేసారు ఇంగ ఎందుకులే ఫుడ్ కి లైన్ అని తిరుగుతా ఉంటది ఇంకా ఆమె ముందు ఎందుకులే అని తీసుకోను పెద్దగా
ఆ ఆ
వీళ్లు అదే సెకండ్ క్లాస్ పిల్లలు అనుకో ఏం చేస్తారు బాక్స్ పట్టు కొనీ క్లాస్ క్లాస్ కి తిరుగుతారు మేడంమ్ తీసుకోండి మేడం తీసుకోండి అని
హుమ్
మనకైతే ఈ బాధలే హ్యాపీగా పాత స్కూల్లో చక్కగా స్టాఫ్ రూమ్ కెళ్ళి
ఇప్పుడు ఏం లేదంట స్టాఫ్ రూమ్ లో నేను ఒక అమ్మాయికి ఫోన్ చేస్తున్నా అక్కడున్న ప్రెజెంట్ సోషల్ టీచర్కి
ఓకే ఆ
బర్డే అనేసి మొన్న ఫోన్ చేస్తే ముందులా లేదమ్మా స్నాక్స్ లేదు ఏం లేదు ఉండేది మేమిద్దరము ఇన్చార్జ్ ఒక ఇన్ఛార్జ్ మేము ఇద్దరమే వద్దులేండి మేడం స్టాఫ్ రూమ్ కి అని చెప్పినారంట ఆ రోజు నుంచి ఏమి లేవు మాయే నవ్వులు లేవు ఏమీ లేవు ఉన్నప్పుడు గలగల ఉండేది ఆఫీసు ఇక్కడ ఎక్కడున్నా గాని ఎప్పుడు ఫోన్ చేసినా ఇదే మాట అందూరూ భలే చెప్తారులేమ్మా భలే గుర్తొస్తాగాని మీకు నేను అంటా అంటే లేదమ్మా నమ్ముతావో నమ్మవో ఇది మాత్రం నిజము ఏ ఫంక్షన్ జరిగినా లేకపోతే ఏ జరిగినా హరిత ఉంటే ఇలా మాట్లాడేది కదా అనుకుంటాం అందరము అని చెప్తారు స్టాఫ్ రూమ్ అయితే మళ్ళీ బోసిపోయింది ఉంటే గలగలా అని సౌండ్ వచ్చేది అసలు ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోయినారు ఏమి లేదు అక్కడ అన్నట్టు ఆమె ఏందమ్మా వస్తానమ్మ పోతానము వస్తానమో పోతానము అనిం సరేలే అని చెప్పా ముందులా లేదు అని అంటన్నారు
మొన్నంతా డ్యాన్స్లే వేసి పెట్టారు ఉమెన్స్ డేకి ఇన్స్టాగ్రామ్ లో
ఆవేసి అదే అదే ఆ చూసారు అదే ఇన్స్టాగ్రామ్ లో కాదు కానీ వీళ్ళు స్టేటస్ లో చూసా వీళ్ళు పెట్టారు కదా స్టేటస్ లో అవి చూసా
మల్ల అప్పుడు మ్యారీడ్ అయ్య డ్రా అయ్యి మళ్ళ వచ్చింది కదా అమ్మాయి ఉంది ఇంకా చాలా మంది ఎవరి కొత్త ఆమె ఒకమె నల్లగా ఉ ది అమ్మాయివరో తెల్సా నీకు
స్పోకన్ ఇంగ్లీషు అనేసి నేను ఒక డౌట్ నేను ఒకసారి అడిగినప్పుడు ఎవరో చెప్పినారు స్పోకెన్ ఇంగ్లీష్ అని అదేంది బా ఉమ్ యూట్యూబు యూట్యూబ్ లో స్కూల్ డే అప్పుడు ఒకసారి చూస్తే స్పోకన్ ఇంగ్లీష్ మీడియం లే అని చెప్పారు ఏందో అది అసలు కామెంట్రీ సరిగ్గానే లేదు ఎందో జరిగిందంటే జరిగింది హరికకన ఘోరంగా ఉంది
ఆమెనా చేసింది చూసా మొన్న ఏదో స్పీచ్ కూడా ఇచ్చింది సైన్స్ డే క ఎక్కడో జ్వర పె ట్టారు ఏదో వైఆర్ంత ఇంకా మాట్లాడుతా ఉంది
ఉమ్ ఉం
సరే హరిత కట్ చేసి నేను చేస్తా ఉండు ఇప్పుడు